బాగు సన్నా
ఏం లేదు సిధ్ధు మీరేని తలులో
ఎంలే ఇప్పుడ ఇలా అన్నం తిని కూర్చున్నా తిన్నరా మరి స్టడి అయిపోయిందా మీది లేక స్టడీ నా
స్టడీ అయిపోయింది బ్రో
స్టడి అయిపోంగా ఇప్పుడు ఏం చేస్తారు ఇంట్లో మరి
దీ ఇప్పుడు ఖాళీ ఉన్నాం సమ్మర్ దా మరి మళ్లీ జూన్ లో అట్లా స్టార్ట్ అయిద్ది స్టడీ జూన్ లో చదువుతా కాలేజీ ఉంటది ఆ
ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ మీరు
సెకండ్ ఇయర్
సెకండ్ ఇయరా మార్క్స్ ఎంత వచ్చినాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కా వస్తుాం
బానే రాసినా
వస్తే ఫోర్ ఫిఫ్టీ
వస్తాయి
చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నావు ర
అవును బ్రో కామిరెడ్డి గారు శ కాబట్టి కాన్ఫిడెంట్ వస తదాని
స్టీ ఎ సర ఇలట్స్ ఏమన్నా లూజ్ అయింద
క్తే ఎప్పుడు ఉన్నట్టే ఉన్నది బ్రో ఇప్పుడే కదా రా ంది ఎట్లా తెలుతుంది మనకు ఫస్ట్ టైమ్ కదా స్టిట్టే ఉంది
టైమే స్టిట్ ఉందా లూస్ ఉందా అంటన్న ఫస్ట్ టైమే ఇవరన్న ఫస్ట్ టైమే రాస్తారు ఇంటర్ ఎక్స్మ్స్
స్ట్రిక్టే ఉంది
అదే టెన్త్ లా ఉన్నది కదా ఇంటరెట్లు ఉంది అంటున్నా
బాగానే ఉంది బ్రో రెండు బానే ఉన్నాయి టెన్త్ బానే ఉంది ఇంటర్ బానే ఉంది మీరు
నాది బీ టెక్ అయి పోయింది ఇప్పుడు
హ హ
అే
అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయినియా మరి
మనకి క్లియర్ వితౌట్ సప్లిమెంట్ అది
సప్లి ఉందా ఇంకా
ఇంతడు సప్లింటనా
అర్ధం కాలే
అంటే విత్ కూడా సప్లై అని ఇంతవరకు సప్లైలు వాళ్ళేనా ఏంటనా
అవునా
అ ఇంటర్ లో త్రీ ఫిఫ్టీ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఫోర్ ట్వంటీ వచ్చినాయి
బానే వచ్చినాయి
మళ్ళీ ఇక్కడ టెన్త్లునేమో అప్పు అప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ఎమో వచ్చినియి నాకు
ఆహా ఇంకెందులో మరి స్టడీ మంచిగానే ఉంది ఇంకా బీటెక్ తర్వాత ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితారా
బీటెక్ తర్వాత అది గవర్నమెంట్ కాదు ప్రైవేటే సాఫ్ట్వేర్ చేస్తా గవర్నమెంట్ అయితే మనకి ఎట్లయినా రావు ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ గా సాఫ్ట్వేర్ వెళ్ళిపోనిస్తా
ఇంక రావని మీరే ఫిక్స్ అయిలా బ్రో
నేను ట్రై చెయ్యను ఇక నాకు అవసరం లేదు ఇక ఇక నాకు ఇట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ వస్తది ఎట్లయినా ఇక కంప్లీట్ చేసుకుంటే చాలు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు నా కు
ఇప్పుడు ఈ మధ్యలో ఎటాన్ని టేంపుల్స్ గట్ల ఎల్ ఇండా బ్రో
ఉమ్ టెంపుల్సైదే మధ్యలో ఒకటెళ్ళిన అంబర్తి ఆనే క్రితం ఒకటున్నది ఇన్ష్టాలొస్తది చూడు అక్కడికెళ్ళిన మొన్ననే రీసెంట్గ.
ఔన బాందా మరి
ఉమ్ టెంపులైతే బానే ఉంది గాని ఎక్కువ ఫేమస్ కాలే ఇంక ఫేమస్ కావాలి ఎక్కువ. అంటె క్రౌడైతె అంతగనమొస్ ఎక్కువ కాన్ టెంపులైతే మస్తుంది.
అంటె మొత్తం అంటే నిజం కోరికలు నెర్ వేరేటట్టు అట్లుంద. ఆ మరి.
చూడ్డానికి బాగా కొంచెం ప్రశాంతంగ మంచిగ పీస్ఫుల్గా మంచిగుంది.
మరి మీరొక్కరే ఎల్లిల్ల
ఉమ్ మేము మా సిస్టర్సు మా బావ యెళ్ళాం.
ఔన
ఉమ్ ఈ మదలో మీరిటేమ్ యెళ్ళలా టెంపుల్స్కి
ఓ యెళ్ళినం బ్రో ఏంటి ఈ మధ్యల గాదు ఒక వన్నండాఫ్ మంత్ అట్లైంది టూ మంత్స్ అయ్తుంది.
ఉమ్ భద్రాచలమ్ రా అమ్మలవారి దగ్గరకైతె యెళ్ళినం.
హాహ బద్రాచలమ.
మీరెల్లిల్లోగడ ఎప్పుడన్న.
ఉమ్ చాలా సార్లె యెళ్ళిన నేనిప్పటికో ఫోర్ టైమ్స్ వెళ్ళినట్టున్న.
భద్రాచలమా.
చాలా బాగుండది టెంపుల్.
ఆ ఔను బాగనే ఉంది.
పక్కకొకనస్ తుమ్మ సామి టెంపులుండె తెలుసా మీకది. తెల్సా మీకు.
ఆ అద్ అదే చూసినం బ్రో ఉంటాదా ఔనవ్ను. ఎట్లైనా మేము గ్గుడా బ్యాక్ సైడుండె టెంపులనుకుంటా.
చాలా బాగుంటాయ్ టెంపూ సారౌండు అక్కడ భద్రాచలెంబు.
ఇదిప్పన్ను కేదార్నాదట్ లెళ్ళిల్ల బ్రొ
ఉమ్ కేదార్నాదెళ్ళినమ్ మేము
యెళ్ళిల్లా బాంద.
ఉమ్ చాలా బాగుంటదక్కడ.
అదే చాలా మందిప్పుడు ఇన్ష్టాగ్రామ్ల అ టూరిస్ట్ల్ అట్లవె వెళ్తున్నార్ పెడుతున్నార్.
ఉమ్ మీరెళ్ళలే ప్ప్ డైనా
లే బ్ర వెళ్ళలేదు అసలు అది రూటింగ్ కూడా
అసలు
నా రూటీన్ కూడాట్ల ఎలా
రూటింగ్ అనేది ఇన్స్టాల్ అండి ఇన్స్టాల్ అయినా ఇన్స్టాల్ అయినా వాడు ఎవరన్నా ఇడు కంటెంట్ తోటి వస్తాయి అట్ల అయినా చెప్తారు మీరు డైరెక్ట్ లొకేషన్ కొట్టండి కేదార్నాథ్ టెంపుల్ అని యూట్యూబ్ లో కొట్టను వస్తుంది నేను కూడా యూట్యూబ్ లో చూసే వెళ్ళిన టెంపుల్ అయితే చాలా బాగుందివాని ఆ మీరు వెళ్తే వెళ్ళండి సమ్మర్ లో
హమ్ చూడాలి బ్రో
ఇళ మన ఫిక్స్ అయినట్టున్నార ఆల్రెడీ
లో అట్లయితే ఏమి ఫిక్స్ కాలి ఎల్ చూడాలి ఇక
ఆహ్మ్ తిన్నార మరి అన్న
అ తనామ బ్రో
ఏంకురా
మతే మాట బ్రో
టమాటా
మీరు దేవుళ్లలో ఎక్కువ ఏ దేవుని పూజిస్తారు
హనుమాన్ శ్రీరామ్ హనుమాన్ తనే శ్రీరామ్ని పతే నేను ఎక్కువ ఏ దేవుడిని పూజించాను ఫేవరెట్ గార్డ్స్ నాకు వీళ్ళిద్దరు మీరు
మాకి ఈ దేవడ్ చూడ ఏమి ఉండదు అందరి ఇంకా అంటే రాముల వారు ఆంజనేయ స్వామి శివుడు తిరుపతి
అంటే మాకు కూడా అందరు దేవులు సమానమే కానీ ఎక్కువగా నేను పూజించేదివి ఇల్లని చెప్తున్నాను
ఆహా ఆ ఇకా మేము కూడా హనుమా ని హనుమా హనుమాన్ శివుడు ఆ రాముల వారు
ఇప్పుడు మనకు క్లాస్ రూమ్లు అందరు ఉంటారు కానీ మనకి ఎవరన్నా ఒకేలే కదా టాపర్ అయ్యది అట్ల నేను అడిగేదిని
ఆ మాకై మేమైతే ముగ్గురునే ఆప్షన్ గా పెట్టుకుంటా అందరూ ఒకటే కానీ ఆ శివుడు శ్రీరాముడు ఆ హనుమన్ వెంకటేశ్వర స్వామి వర్లేలా అంతే
మకి ఇతే సింగల్ గార్డన్
హమ్
దిప్పుడు మ నా మ పుట్టినంచినవి వాడే మా దేవుడిక ఒడి ఎంతయది
హ హమ్ ఏం బ్రో
అంటే ఇప్పుడు మేము మమ్మల్ని పుట్టించిన వారు అన్నట్టు నాక శ్రీ హనుమాన్ అంటే భక్తి ఎక్కువ నేను పుట్టిన అంచిలో ఇంతవరకు ఏ దేవుని ఎక్కువ నమ్మాల హనుమాన్ హనుమాన్ హనుమాన్
నేయ స్వామి అనుగ్రహం తో పుట్టిల్లా ఏంది మీరు
ఉం అందుకే ఇగ నాకు హనుమాన్ అంటేేప్పిచ్చి హనుమానున్ను శ్రీరామ్
ఆహా
జయ శ్రీరామం జయ హమాన్ అనే అనుకుంటుంట ఎప్పడిక నాకు వాళ్ళంటే ఇష్టం ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా వీళ్ళ పేరేది తీస్తా నేను అక్కడ
అహునా అందరి దేవుళ్ళ ఒకటే ఇంగా అంతే
అందరు అసలు అంత ఉన్నదంతా శ్రీరాముడే కనీ మనం వాళ్ళ రూపాలు చూసి మనం ఇగ అంత ఉన్నందా ఇప్పుడు శ్రీరాముడే
ఆ ఒక్కొక్క రూపానికి ఒక్కొ కా ఇంకో ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కొక్కరు అట్లా భక్తి ఎవరి నమ్మకం వాళ్ళకి అంతే
ఉం అంతే అది మీరు ఎక్కువ ఏదేవున్నా ఇష్టపడతరు మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ వీల్లె బ్రో రాముడు ఆంజనేయ స్వామి శివుడు
ఉమ్మ్ హు అండె ఎక్కువ సైతం మీ మిస్ ఇక్కడంతా వాళ్ళని ఎక్కువ ఆదయిస్తా ఇగ ఉం
తిరుపతి అట్లా ఉంటది
ఉం తిరుపతికి నేను కూడా వెళ్ళా ఒకసారి కాని దేవుని దర్శనం చేసుకోలే
అయ్యో తిరుపతి పోయి దర్శనం చేస్ కాల
తిరుపతికి వెళ్ళా కని ఆ కావుడు చూసేసరికి నాక సలు మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు నేను చిన్న గున్నా అప్పుడు చిన్నగున్నప్పుడు వెళ్లిన అంత మళ్ళ వెళ్ళలే ఇగ
అవునా ట్రై చేయ్యండి మళ్ళ సర అం త దూరం పోయి అసలు పోవడం ఉం తిరుపతి తిరుపతి అంటే అసలు పోవడమే గ్రేట్ అసలు శ్రాముల ఆ స్వామి పిలుపుంటేనే పోతారు తిరుపతికి అట్లాంటిది అం దురం మీరు పోయిల్లు దర్శనం చేసుకోలే అంటే ఇంగ
దర్శనం చేసుకున్నాఅని క్యూలోలిల పడ్డ ఒ పోరు కిలో మీటర్స్ నరసిన ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళగానే అంత లైన్ అనేది లేట్ అయితుంది అది ఒక సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది లైన్ ఫోర్ కిలోమీటర్ స్ సార్ వన్ త్రీ కలోమీటర్స్ త్రీకి త్రీ కిలోమీటర్స్ కాదు అది వన్ ఒ టూ వన్ హఫ్ ఉంటది కావచు వన్ కిలోమీటర్ లు వెళ్ళిన వన్ ఫోర్ కిలోమీటర్స్ లైన్ ఉన్నాయి టోటల్ వన్ కిలోమీటర్ అంతా వెళ్ళే అప్పటికే నాకు నిలవాడి అంటే నిలవాడి నిలవాడి ఒపిక లేదు ఇ పక్కకే రూమ్ ఉంది వన్ కిలోమీటర్ దాట్రానికి పక్కకు రూమ్ ఉన్నది నాది మా రూమ్ ఏంటే మేము అడిగక తీసుకునే రూమ్ దగ్గరకి వెళ్ళినాము ఆ సైడ్కిలా బొంగులకు మధ్య స్పేస్ ఉంటది ఆ స్పెస్ కిళ్ బయటకిళ్ళి డైరెక్ట్ రూమ్ లో వండుకున్నాయి మా అక్క వాళ్ళ ఇట్ల అన్నరు పోయి దర్శనం చేసుకొని వచ్చిళ్ళు ఇక తెల్లారి వాళ్ళు దర్శనం చేసుకొని వస్ సరికి న నై మార్నింగ్ సెవెన్ ఎయిట్ అయితాంది నేను అప్పుడు లేసి టిఫిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎల్లిన
అహ
షాగేన నిన్ ఇంతవరకు ఇంకా దర్శనంగాలే అని ఇగ నెన్ నైట్ మొత్తం ఇక జాగారం ఇక
ఇంకా మీ మీ సిస్టర్ వాళ్ళు అంటే ఎట్లా నడుచుకుంటే ఎళ్ళిలా లేదంటే ఊ అదే మెట్ల మించి నడుచుకుంటే వెళ్ళిల్ళా లేదంటే బస్సు ఎళ్ళిళ్ళ
ఆ బస్కి వెళ్ళినం మేం
అవును ఇంకా బస్ కెళ్ళళంటేనే అంత టైం అయింది ఇంకా నడుచుకుంటూ పోతే ఇంకా చానా
ఇంకా చానా ఆ సరే సిస్టర్ ఇగ ఉంటున్నా
ఆ ఓకే బ్రో